ఊ నొ
ఏం లేదు నువ్ ఏం జేస్తవ్
ఊ అబ్జర్వేషన్ రాస్తున్నా వీల సే
ఊ
ఇంగైపోనే లేదిదీ పిచ్చిలేస్సుంది
ఏస్తా డైటింగ్ వర్కైపోలేదా లేక్పోతే డైగ్రామ్స్ అయిపోలేదా
ఏవైపోలే రాస్తున్నా డైగ్రామ్స్ ఎయ్యాలింకా
టవునా
హు ఇప్పుడు ఫిఫ్త్ ది రత్తన ఇంకో రెండు రాత్తయిపోతది కదా డైగ్రామ్స్ ఎయ్యాలే
ఉమ్
టి పేపర్ పబ్లిష్ జేష్న ఇంకా మేలొస్తలే కదా
ఎప్పుడోస్తదన్నరు మరి
ఏమో అ పేమెంట్ జేష్నా మేలొస్తలేదు ఇంకా
ఊ
ఎప్పుడొస్తదో ఏమో సెవెన్ ఎయిట్ అట్లోస్తది అన్నడు
మ్ హ
మరి గంత లేటా
అదే గదా మాకైతే అట్లా ఏం గాలే హెమాకు వన్ డే లొచ్చింది కాపీరైట్ ఫామ్కే లేటైంది అంటే సార్ సైన్ కావాలి గదా దాన్కి మళ్ళా సార్ దగ్గర్యోయి సార్ వాళ్ళింటిక్వోయి ఆ రోజు హాల్డే ఇగ ఆ రోజత్ వొయి అట్లా జేసేసర్కి మాకు టైం పట్టింది
ఆ
పోన్లే
మీరు జేషిన ఐపోవు నీ యమ్మ
నేనదే జెప్తున మళ్ళీ ఈజీగుంది ప్రాసెస్ గూడా
ఉహు
హెచ్ ఓ డి జేసిందైతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దెల్సా దాంట్లా
అమ్మో
హమ్ ఇంకా సార్ టూ థౌసండ్ ఫస్ట్ సారే పెట్టుకుండాంట ఇంకా వీళ్ళని అడగాలేదట అడుగుతడు కది
ఆ నడుగుతాడు ఇప్పుడు ఇవన్నీ ఒకటేసరి కట్టాలి కా వాళ్ళు
హ్మ్ కానీ వాళ్ళ డాక్యుమెంట్ అంత క్రాస్ క్రాస్ అయినటు అనిపించింది నాకైతే
హమ్ ఆ మొత్తమే మంచి లేదు ఇంకామానాదే బెటర్
ఉ అంత పెద్ద పెద్దగా అంతంత స్పేసింగ్ ఏ అంత ఇదిగా లేదు ఏమి మననైనా హెడ్డింగ్స్ గానీ అలైన్మెంట్స్ గానీ
అ క్యాచ్ పెడతారు కదా టైటిల్ ఆ
అవును ఎవరైనా సరే క్యాప్ చే పెట్టాలి అట్లా స్మాల్లెటర్స్ కుడా అవి సరిగ్గా పెట్టలే
ఆ
హ్మ్ మళ్ళ క్యాబ్స్ పెట్టాలి అంత నీట్గా అలైన్మెంట్స్ మధ్యలోకి చెక్ చేయడం అవని ఉంటాయి ఏం చెయ్యలేదూ అసలకి
మళ్ళీ హెచ్ ఓ డి ఎసిరు అంటారు ఉ ఏం చేసిండు ఏం చేయలే అని అసలు ఏం చేసిండు
ఆ మ్మ్
ఆయన ఏం చేసిండు అసలు ఏం చేయలే
అదే కదా ఇంకా మనకైతే అది అది ఇట్లు ఉంది అదిట్లుంది అని వాంకలు పెడుతుండు
ఉమ్ లైన్ కిందనే స్టార్ట్ కావాలి
ఏమో ఏమంటాడో మన డాక్యుమెంట్ కి
ఆ ఏంది వాళ్ళది ఎట్లా చేసి మనది కూడా అట్లనే చేయ్యాలి
ఆ వాలిఅయితే నేమ్స్ మిస్టేక్ ఉన్నాయ్
కానీ ఇది పేపర్ పబ్లిష్ దే భయం అయితుంది ఇది ఒక్కటయితే అయిపోతది
హమ్ అవును
ఇది ఎప్పుడు వస్తుందో ఏమో
సబ్మిట్ చేయాలట కోఆర్డినేటర్ కి
రేపేనా ఎట్లమాలె తీపించినవా నువ్వు
తీపియాలగో ఇప్పుడు పంపియాలి పంపించి తీపిస్తా
హ
ఉమ్
ఓ మాది ఎప్పుడోత్తదో కదా
ఉమ్ ఎప్పుడొస్తదో ఎప్పుడైతదో
హా అది ఆ ఫామ్ దిలిం ఈమెయిల్ రావాలి ముళ్ళు అది రావాలి ఎన్ని రోజులు పడతాడో ఏంటో ఇదయితే ఫాస్ట్ గానే వచ్చింది
ఉమ్
పేమెట్ మేలు
అదే కదా అసలు వాళ్ళకు వచ్చింద రూల్ నంబర్ త్రీ వాళ్ళకి
ఏమో మరి వాళ్ళు ఇంక పేమెంట్ చేయనట్టున్నారు ఆ సైన్ క్లాస్ లోనే సైన్ చేపిచుకో రు కదా కాపీరైట్ ఫామ్ మీద ఇంకా వాళ్ళు మొత్తం చెయలే
ఉహు
ఐపోలే వాళ్ళది
మరి ఎట్ల
ఏమో కదా ఏం అర్ధం ఐతలేదు
సల్లేడు
అబో బుగ్గ అయితే ఏం లే
దాంట్ల అయితే పేమెంట్ చెయాలని ఉంది కదా
ఆ నెంబర్లు ఉన్నాయి రెండు
ఉమ్ అ ఒకసారి ట్రై చేయరాదు
ఉ
అవి ఒకసారి ట్రై చేయి అడుగు
అడగాల చేసి
ఉమ్ మరి ఎట్లా ఐతది కదా
ఊ అవును మల్ల లేేట్ అయితే
ఊమ్ చూదాం ఎపుడు అస్తదో అండి
ఆ
మరి రేపటి వరకు అంటే రాదు కానీ
ఊ ఇగా రెండు మూడు రోజుల్ నువ్ వడతది ఇగ
ఆ
ఊ
ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పినా కదా వేస్ట్ తెలుసా ఎట్లా తెలుసా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇప్పుడు మనం ఆ ఇట్లా డ్రెస్సులు గానీ అవన్నీ అని ఇట్లా ఉంటాయి కదా జీన్స్ కి ఫై హండ్రెడ్ అన్నడు కదా అవాట మళ్ళీ తీసు మనం ఎంతనో షాప్ చేయాలంట ఎన్ అతను షాప్ చేస్తే దాని పైన అవి చూసి మళ్ళ మనకు అంట ఆ ఇస్తా అంటే ఇస్తారట అట్లనే టాప్ వేరు అట్లనే బాటమ్ వేరు అట్లనే సేమ్ అన్ని అట్లా ఇక ఎక్స్చేంజ ఆ ఇగ వాడేమో ఎక్స్చేజ్ చ్చేదుందిగలా
పైసలు పట్టే కొనమంటండు ఎక్స్
ఎక్స్చేంజి మల్ల గాదె ఏందో ఒక లింక్ ఉం తది అంత ఈజీగా ఇత్తలు అంటే నమ్మబుద్ధి కాదు అది కూడా అంత పెద్ద షాప్ లా అ మనలాంటోలు మేడం కూడా అనలు కదా
మళ్ళీ ఇంకా ఎందుకు అంటారు ఇంకా అవే ఉంచుకుందాం అంటారు కానీ కొనరు
ఆ మరి
ఉ
అవి లేకున్నా రంజి లేదు అనుకోని పోతారు
ఆ
అట్లా టపర్ అంతా మోసపోకండి ఆ రీల్స్ తీసేటో లం ఇట్ల చేస్తే అట్ల చెస్తున్నారు అసలు ఎంత ఎఫెక్ట్ అని అ చౌపి మా ఫ్రీ ఫ్రీ ఎక్సంజ్ ఎ అంటే మనమే అబ్బా అబ్బా అంట పోయిండు ఒకామైతే పెద్దబ్యాగ్ పె ఉ సూట్కేస్ సాదురు కొని ని తెలివి వచ్చంది అసలు విషయము అట్లా ఇట్లా నమ్మి మోసపోకండి అట్లా ఇ ఇట్ల అనేషి
హూహు
ఊమ్ ఆ ఇగో అన్ స్టాప్ ఇంటర్న్షిప్ మళ్ళీ ఏమంటరు రౌంటూ అంట
ఒచ్చిందా
ఆ మళ్ళీప్పుడు ఆ రాడ్ అసిస్మెంట్
ఎప్పుడు
ఏమో ఎప్పుడో చెప్పలేదుకని ఉందట ఇక ఫస్ట్ కౌను రౌండ్ వని దాని త ఇరౌంటు రౌండ్ వన్ లో షార్ట్ లిస్ట్ అయితే రావుంటు దాని తర్వాత కి మల్లి ఇంటర్వ్యూ అంట
ఉహ్ ఆమ్మో
ఉ
కాద్రా నువ్వు ఎట్లా సాల్వ్ చేసనవసలు
ఏమో గెస్స్హే
హ గెస్స్ చేయన
హూ
అసల్ నాక్ అర్ధమే కాలే నేను కూడా ఏదోఒకటి పెట్టిన
గెస్ట్ పెట్టిన అది అంతే
మ్ హు
అవన్నీ ఇంప్రేషన్స్ ప్రాబబిలిటీ అట్లున్నాయి అవి కొన్ని ప్రాబబిలిటీయి తెలిసిన వె ఇదా అదే ఆ క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి రెడ్ బాల్స్ ఉంటయ్ గ్రీన్ బాల్స్ ఉంటాయి ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ గ్రీన్ ఎట్లా అని అవి గుర్ తొచ్చి అవి రెండు ప్లేస్ చేేసి దానికి బై చేస్తే వస్తది కదా ఆన్సర్ అట్లా కొన్ని పెట్టిన
ఆ
దాని తర్వాతకి ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయంటే ఎంతనో ఏమొ ఆయింత పర్సంటేజ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ ఇంకేవేవో ఉన్నయవ్వే జనరల్ గనే ఉ
ఫుల్ ఫామ్ కరెక్ట్ సెంటెన్స్ ఏంటిది అని ఐడెంటిఫై చెయాలి గట్లుండే
ష్ కరెక్టే అనిపిస్తున్నాయి నాకే
మరన్నా ఇంకా ఏమేమొ రడ్
మ్ ఏమేమో క్వశ్చన్స్ ఉన్నాయి కా మల్లా రౌండ్ టు ఏముంటయల్ళ
ఆ గీట్లనే ఉండొచ్చు ఏదోటి
వస్తె పెడుతా లేకపోతే లేదు గం
గంతే
ఆ మరి
మ్
ఎంత మంది కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నరల్లా
హు హు
దాంట్ల మనకొస్తదా ఎట్లాగో రాదు
ఆహ్ ఏమో లక్ లక్కుంటది.
నాకు ఇంతేంగ షార్ట్ లిస్టైతైనందదిదే
హ్మ్
నీకేం స్కోర్ రాలే
స్కోరేం రాలే డైరెక్ట్ మిమ్మల్ని ఫార్వర్డ్ జేస్తలేం మీ అప్లికేషన్నని ఒచ్చిందంతే
ఓయ్యా
ఇగా సరే తియ్యని ఉకున్నిగా
ఉహు
సెలెక్టైతనే ఇత్తరేమో స్కోర్
కావచ్చు మరి